హలో
హలో
హలో
ఆ చ ఆయన్
హాయ్ అండి బాగున్నారా
ఆ మీరు బాగున్నారా
అవును ఇంటి సంగతులు ఈరోజు ఎండలు ఎట్లున్నాయి
చాలా ఎండ ఉన్నది ఈ రోజు ఉదయం నుంచి చానా వేడిగా వేడి చాలా పెరిగింది బయటకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది
నేను కూడా బయటికి వెళ్ళట్లె వెళ్ళే వెళ్ళాను చాలా వేడికి తట్టుకోలేకపోయాను ఇంటి పోతున్నం త్వరగా
ఊమ్ ఈ మధ్య రోజులంతా ఇలానే ఉన్నాయి వేసవి బాగా మొదలైంది అనిపిస్తోంది
అవునవును మధ్యాహ్నం టైం ను బయటికి వెళ్ళకపోవడం చాలా మంచిది
కరెక్టే ఎక్కువగా నీళ్ళు తాగాలి లేకపోతే డిహైడ్రేషన్ అయి అవుతుంది
నిన్న కూడా చాలా చెమట పట్టాయి బాగా అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ వేడికి
ఆ ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలి కూల్ డ్రింక్స్ బటర్ మిల్క్ వాటరు మంచిగా తాగాలి
సాయంత్రం అయిన తర్వాత కొంచెం కూల్ అవుతుందేమో
హూమ్ కొద్దిగ మేలు అవును కొద్దిసేపటికి బయటికి వెళ్ళాను కానీ చాలా వేడిగా ఉండంతో వెన్ నే తిరిగి వచ్చేశాను
సాయంత్రం వె సాయంత్రం వెళ్ళడం గాలి చాలా మంచిగా ఉంటది అప్పుడు బయటికి వెళ్ళ ఎళ్డం చాలా బెస్ట్
ఈసారి వేసవి ముందే స్టార్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది
అవునవును
గత సంవత్సరం కంటే ఈసారి చాలా హీట్ ఎక్కువగా ఉంది అనిపిస్తోంది
నువ్ గమనించావా రాత్రిల్లు కూడా చాలా స కూడా చల్లగా ఉండట్లేదు అసలు
ఊమ్ ఫ్యాన్ ఆన్ పెట్టినా కూడా చాలా హీట్ గా ఉంటూంది
అందుకే చాలా మంది ఇప్పుడు ఏసీలు ఎక్కువ వాడుతున్నారు ఆరోగ్యాలు కూడా దె చాలా దెబ్బ తింటు
ఊ కానీ ఏసీ ఎక్కువ వాడితే కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది కదా
అవును కానీ వేడికి తట్టుకోవడం కూడా చాలా కష్టం కదా
నువ్వు రోజు ఎంత నీళ్ళు తాగుతున్నావు
కనీసం మూడు నాలుగు లీటర్లు అయినా తాగాలి లేకపోతే వేసవికి తట్టుకోలేము డాక్టర్లు కూడ చాలా చెప్పారు ఎక్కువ వా నీళ్లు తాగమని
ఊమ్ నేను కూడ ఇప్పుడు వాటర్ బాటిల్ ఎప్పుడు దగ్గరే పెట్టుకుంటూ ఉన్నాను
చాలా మంచిది లేకపోతే డిహైడ్రేషన్ అవుతుంది బాడీ
ఊం ఈ వేడిలో బయటికి వెళ్ళడం తప్పించుకోవాలి అనిపిస్తోంది
అవును ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు వరకు బయటికి వెళ్ళకపోవడం మం ది చాల
నిజం ఈట ఆ టైంలో సూర్యుడు చాల స్ట్రాంగ్గా ఉంటాడు
ఆ సూర్యుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఉన్నాడు కాబట్టే మనకు సన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కూడా ఉంటాది
అవునా అప్పుడు ఏం చెయ్యాలి
టోపీ పెట్టుకోవాలి నీళ్ళు బాగా తాగాలి అవసరం అయితే బయటికి వెళ్ళకూడదు కొబ్బరి నీళ్ళు ఇంకా మనం పళ్ళ రసాలు పళ్ళు ఎక్కువ తినాలి
నిన్న సాయంత్రం కొంచెం గాలి వీసింది అప్పుడే కూల్గా అనిపించింది
అవునవును సాయంత్రం టై లో వాతావరణం కొంచెం బాగుంటుంది చల్లగా అనిపిస్తుంది కొంచెం మరిీ అంత వేడి లేకుండా
అప్పుడే వాకింగ్ వెళ్ళడం మంచిది
కరెక్టే ఉదయం కూడా ఎర్లీగా లేచిన కూడా ఎక్కువ వేడి అనిపిస్తుంది కానీ బయటికి వెళ్తే మాత్రం కాస్త కూల్గానే అనిపిస్తుంది
నీకు ఈ సీజన్ ఎక్కువ ఇష్టం ఇష్టమా
నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం
ఎందుకు
చల్లగాంటుంది కదా ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది కాబట్టి ఆనందంగా ఉంటుంది
అవును వర్షం పడితే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది
కానీ వర్షాకాలంలో కూడా సమస్యలు ఉంటయి కదా
మ్మ్ వర్షాకాలంలో కూడా సమస్యలు ఉంటాయి టా ట్రాఫిక్ వాటర్ లాంగింగ్ అన్ని వస్తాయి
కాబట్టి ప్రతి సీజన్ కు ప్లస్లు మైనస్ పాయింట్లు ఉంటాయి
మ్మ్ ఈ వేడి పెరడానికి కారణం ఏమిటో తెలుసా
కొంతవరకు క్లైమేట్ చేంజ్ కారణం అనుకుంటున్నా నేనైతే
అవును గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరుగుత ఉంది
అందుకే కదా అందరు అనేది చెట్లు నాటాలి బాగా చెట్లు నాటితే పచ్చదనంగా ఉంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గి మనకు వాతావరణం మంచిగా ఉంటుంది
నిజమే చెట్లు ఉంటే వాతావరణం కూల్గా ఉంటుంది
మనం కూడా చిన్నగా ఏదైనా చేయొచ్చు
అవును కనీసం ఒక చెట్ ఒక చెట్టైన నాటాలి ప్లాస్టిక్ వడకం తగ్గించాలి
అది కరెక్టే ఇవన్నీ మన భవిష్యత్ కోసం అవసరం ఈరోజు ప్లాన్ ఏంటి బయటికి వెళ్దామా
లేదు రా ఈ వేడిలో బయటికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను
నేను కూడా అదే ప్లానే సాయంత్రం అయితే బయటికి వెళ్ళొచ్చు అవును అప్పటి వరకు కూల్ డ్రింక్స్ తాగుతూ రిలాక్స్ అవుదామా
సరే జాగ్రత్తగా ఉండు నీళ్ళు ఎక్కువగా తాగు
నువ్వు జాగ్రత్త ఎండలో ఎక్కువగా తిరగ మాకు ఇంకేంటి సమాచారం
ఆ మా కల్లా చాలా వేటిగా ఉంటాంది మీకు ఎట్లా ఉంది
మాకు కూడా చాలా వేడి మాకు మాకు కూడా చాలా చాలా వేడి పక్కన నది ఉండడం వల్ల వేడి ఎక్కువ అవుతుంది కింద ద బండరాలు ఎక్కువ వేడి
ఆ
ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మనం జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బంది వత్త
మ్మ్ పిల్లలతో నా కష్టమే పిల్లల చాలా వేడేక్కువైపోయి చాలా బాలేకుండా అయిపోతా ఉంది మనమే తట్టుకోలేకున్నాం పిల్లొల్లు యాడ తట్టుకుంటారు
అవును
మాకు కూడా ఎక్కువే ఉంది ఇప్పటికే థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉందంట ఇంగా మే వచే సరికి ఎంతయితాదో ఏమో
మాకు ఇప్పుడేమో ఫార్టీ త్రీ నో ఫార్టీ ఫోరో ఉంది
ఆ మాకన్నా ఎక్కువగానే ఉందే
ఆ ఎ మాది హైయెస్ట్ టెంపరేచర్ కదా
ఓయా
ఆంధ్రప్రదేశ్ లో ఏమో ఆంధ్రప్రదేశ్ ఇట్లోనే ఎక్కువ టెంపరేచర్
ఆ మాకు ఇక్కడ ఏమి నదులు కానీ ఏంటివి లేవు అనుకూలంగాఆయినా మాకు వేడే కొద్దిగా పర్లే లేదు అనుకుంటున్న థర్టీ ఎయిట్ అంటే మీకన్నా
అవును
మీకు నది ఉం
పక్కన నది ఉంది కదా
ఆహ మీకు నది ఉన్నా కానీ హ్యాండ్ ఎక్కువ ఉందా హీటు
అవును చాలా ఎక్కువ ఉంది అసలు మాకు జూన్ వరకు జూన్ జులై వరకు వేడి ఎక్కువగానే ఉంటది
జూన్ వరకు మాగాని ఉంటుంది మరి అంతా వేడేమీ ఉండదు ఫార్టీ ఫైవ్ కంటే మించదు
మాకు ఇప్పుడే ఉంది మాకు ఎండలు వస్తే ఏమి ఇంకా మే ఏప్రిల్ మే ఇదంతా ఏం చేయాల ఏమో
మీకు దగ్గర చెట్లు అట్లా ఎక్కువ ఉన్నాయా
చెట్లు అ చెట్లు ఎక్కువ ఉన్నా కూడా వేడే కింద మాకు బండ
ఉమ్ అదే కదా
వేడి వల బన్నకు
ఊమ్
సమస్యలు ఒంట్లో ఇబ్బంది ఆరోగ్య సమస్యల కోయి బోని అసలు
ఆ హీట్ ఎక్కువ అయితే మనకి ఏదో ఏదో తగ్గుతుంది అంటారు కదా ఇగరే దేశం ఎక్కువైపోతది ఆట బాగా ఆహా రావాలి జ్యూసులు వాటరు పానీయం ఎక్కువ తీసుకోవాలి అన్నం అరగదన్నమాట పానీయం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా
అవే
ఇంకేం చెప్పండి
ఏమున్నా చెప్పాలా మీరే ఎలా ఉన్నారు ఏ ఏం చేశారు
మేము బానే ఉన్నాం కాని ఎండలు తట్టుకోలేక ఉన్నాం బయటికి వెళ్దామంటే భయమవుతా ఉంది
అవును
ఇంగ సాయంత్రం పోవాల్సిందే బయకి
అది కరెక్ట్ ఏ
ఉమ్ వేడి చూపియలనవ్ అని బయటికి సాయంత్రం పోదాములే అని ఊనే ఉన్నాం
ఓ
ఆ మీకే చానా ఎక్కువ ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి
ఉంటున్నాం అందుకే బయటికి వెళ్ళట్లేదు అసలు
ఆ సరే అండి చాలా వేడీ ఎక్కువ ఉంది జాగ్రత్తగా ఉండండి
ఓకే
ఆ సరే